హలో
మత్తలతున్న గదరా
అదే అమ మన కోడిరమ్మ కమ్మ నా జడు అమ్మాయి మా అదే మన కాన్ఫరెన్స్కి సర్టిఫికెట్ ఇవ్వడానికి మీ క్లాస్ వాళ్ళ నేమ్స్ అన్ని ఇన్షియల్తో పెట్టక్కనింది
ఆ
అందరీ ఇంషీయల్స్ నా ఎడదేల్స్
ఆ మరీ ఏం చేస్తావు
గ్రూప్ లో పెడుత
ఇపడిగింద
ఆ ఇప్పుడు అడిగింది
ఆ లహరీకి పెట్టు లహరి చూసుకుంటది
అదే డ్రెస్ గ్రూప్ అంటే గల్స్ గ్రూప్ లో పెడతా త ఎవరో ఒకరు పెడ్తారు కదా నేను నిద్రపోతన
ఆ
అ
లేదంటే ఏం చేస్తారు చెప్పామా మనకు నే ఎక్కడి నుంచి అ బట్టింటాడు అట్టే ఉండి చెప్తాను ఇడు
ఎక్కడ పెట్టుంటారు గేదె వెటిందిలే అది ఏందో అటు నంచి ఇటు పెట్టింది అటెండెన్స్ది ఆ
బడ్డీ బోతున్న రష్మ
సూపర్ ఉంది వంశీ
ఉ
ఆ బాగుంది ఇంకేం పో అనుకుంది సాధించావ్
ఎలా చూసింది అట్లా అట్లా స్నాప్ కూడా పట్టదు అట్లా గేమి
నా అ మస్ంటారు
అ మ పెట్టాలిఅనిపించుండదు చూసికిద మీస్త ఇడు అగలా బాగుందని అడిగినా కదా అది తారీఖలేకంటది ఓ ఓ
పెట్టా నేనేం పెట్టా బాగుంది అని చెప్పాను కదా
ఇవ నిరజమ్మా ఏ నా అైకలా పోవ మిసెజస్ మనస్ఫూర్తి పెట్టల
నాతో మాట్లాడుతున్నావు కదా అది చూసంటది
అజ ఉంటది కాబట్ ఒక రాయ చూస్తా చూస్తా రాపోట్ట
ఇలా తెలుదర్ల ఎలా హంశే బకు
వి నిమిష అ అంత సే మాట్లాడత కదా ఎక్కడలా గు పాజిటివ్గా మాట్లాడదా అట్లా మన మ నెగిటివ్గా నిలిపివాల అలా ఒక రా ఒకళ చూస్తే అట్లా చంది చూడ వచ్చిన ఎప్పుడవుతారు అంతే కదా నాకు నష్టపడలేదు సంసార్ బ సుశీల్ని కాస్ అప్పుడు మా కొంచ కొంచ చాలు వాడాల అ
అకేబ్ బా పాపడే లక్షాలు వచ్చేసేద
న్నే మండి హకప్పప్ప హ తి కూచద నిన్న మన్ని దట్లే పోయి నాకు నిను లేకున్నా హాపీగా తిని కూర్చున్నండి
మీకేట్టా తెలుసు
పెట్టటిందిగా ఆశ స్నాప్
బ్బా వంశి నీకో విషయం తెలుసా
మళ్ళా తెలుసా మళ్ళా చూస్తున్న మీ ఇద్దరు వెళ్ళి వెళ్తున్నారు నువ్లా
అవును నిను నాన్ వెజ్ తినంను కాద అ ఇద్దరం ఒక ప్లేట్ లో తింటన్నా వెజ్ తింటారు కదా అందరుళ ఒక ప్లేట్ లో అందరుూ తిన్నారు
ఎం చెప్పండి
అమ్మాయిలు అమ్మాయిలు హ్యాపీ పిగా ఉన్నారంటే వాళ్ళే ఎక్కు ఎక్కువ బాధగా ఉన్నారు అని అర్ధం ఆ బాధని మర్చిపోవడానికి వాళ్ళు ఇన్ ఇంకా హ్యాపీనెస్ ఎత్తుకుంటే ఏయో పనులు చేస్తూ ఉంటారు
అఓ
దాన్ని చూసి మీరు వాళ్ళకి ఏళ్ళ హ్యాపీగా ఉన్నారు మనం లేకపోయినా కాని
మేము అంత తగిన మీ అమ్మాయిలే కదా అబ్బాయి కూడా అంతే బయటిన అబ్బడి నా చెట్లు పడి ఆనందం అంతాకు ఎన్నో కరలు నాకు ప్రచన ఉంటాయి
నీను మీకు ఎక్కువ మాకంటే మీకే ఎక్కువ ఉంటు నేను కాదని చెప్పను మీకు ఉండే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఉంటాయి అండి నీను కాదన్ను కానీ మాకు బాద ఉన్నా కాని మేము మర్చిపోతాం మాకుండే చిన్న చిన్న ఆనందాల వల్ల కానీ ఎక్కడో ఒక్క చోట చాలా మనసు చాలా గాయపడుతది అది మ్యాటర్ అ అది అది మాత్రం మీకు దృష్టిలో అది మ్యాటరే కాదు అంటే దీనికి కూడా బాధపడతారా అనే లాంటి బాధ మీకు ఉంటది కానీ అమ్మాయిలు అలాంటి దానికే భాయపడతారు
యాక్చువల్గా అయిపోని మూడు లో సిగరెట్లు లేపోేదన్ని అలాంటి దీ ఎంత కంట్రోల్ లో అంటే అంత కంట్రోల్ లో ఉన్న తెల్సఇప్పుడు ముట్టుకోలే మీకంటే పత్తి వ్యాపారమే మాది
హు
హు లవ్ మి అని మొన్న సినిమా రిలీజ్ అయినది సినిమా చాలా బాగుంది
ఏది
విత్ లవ్ విత్ లవ్ ఆ లవ్ మి ఆ హ హ
నీకొసారి నేను నీకు చెప్పాన విషయం ఏ అమ్మాయి లు ఇంటైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాడు అమ్మాయికి అని
ఆ ఏమో గుర్తులేదు ఆ ఆ అనుకుంటా
హ్ ఎక్కడ మోన్న బైక్ లో
స్కూటీలో పోతేనే ఆక్కడ
అంతే కపయింటారు
హ్
హ్ మీకోటి చెప్పలీ క్కడ ఉంటె నాకు నిజంగా కనపండి నా ముందువున్నా అనుకో చిన్న హ్యాపీనెస్ కాదు ఆ ఇంకా హ్యాపీ ఎప్పుడు వస్తోంది చెప్పనా మొన్న అబ్బా ఓ ఎవ్వనికి రోజ రేపూ కొంచెం రోజు ఒక్కదానివే వస్తా అన్నావ్ కదా ఆ రోజు పూ హ్యాపీన తనది రోజు అని నైంత్కు వచ్చినవ్ అదే బే పోతాడు బండెక్కి
హ్
అసలు నేనే కావ చికితులేగా నేను తీసుకున్నా అయితే నువ్వు అడుగు కార్య యాప్ డౌన్లోడ్ చేసీ
హ్
బరే ఇంచాకు ఇక్కడ న్యూస్ లేవు ఇప్పుడైతే
అప్పా ఏం పిక్చర్ వచ్చింది ఇక్కడ
నిన్న అనుకున్నా మాట్లాడుత ఆచార్యాను ఏం పోదు పోలిచ్చ
వంశి ఏందో ఎం మటలు ఇదన్న అవును నిజం ఆశా అది బాగా సమో ష
అదే సింది
రమ్య చేసిందలే రమ్యాలే
అ
అంటే నేను నార్మల్గా అన్ని ఆశ చేసి వ కదా ఈ స్టేటస్ కూడా నీకు ఆశదె వచ్చిందా అని అడిగా కాదు రమ్య చేసిచింది అని
హ మర్చిపోయిన సప్పదేం చెప్పాలా నం ఇ పడే కాదు ఫస్ట్ క చిన్నతాంటే సమ్తక్ బడ్డే రోజు ఫుడ్ డొనేట్ చేశా
మరి దేవన్న నా అన్న పోర్మ
ఉ అళు ఇద్యప్పా
అన్ని దానంలో కల్లా అన్నదానం గొప్పదే
ఆహా
నిజంగా నెయిల్స్ ఆ
ఆ అమ్మా బడ్డే ఫుడ్ డొనేట్
ఉంచి క్లాసులో ఈ అమ్మాయిని నేను ఆ అమ్మాయి జోలికి పోలేదు అన్న ఒక అమ్మాయి చెప్పి ఇందు కాకుండా
ఏ ఏ నికితా
నిఖిత కూడాడువు చేసినలే నీకోసం గుడి కి పోయి దండం హా దండం పెట్టుకున్న ఆ
మీరు సీరియస్ గా నేను ఏదో చేసాను అంటే అది పాపం ముగ్గురే ముగ్గురు వచ్చింద్రు అట్లాసి మీకు మానస కి
నాదాడలాలే కిింద
నీకు చెప్ప అంతే న పైని చెప్పలేకండి ఇస్ ఫస్ట్ మ సెకండ్ మట్ చడ
హ అది ఒకవేళ ఉంచి ే మానస ఉందంటే
నిజం చెప్పు మాంస ఉన్నంటక నాప్పడన్నాక
అసలు ప్రాజెక్ట్ అంతా మీ ఇద్దరు కలిసే చేసేసిండు
ఏ ఈ పాటికి ఎ ఐదు ఐదు ఐదుట్ంట వినది ఐదు అప్పుడుచ్చ సం
కొవ్వ ఆహా సన్న కదా కదా
మ్ములు అమ్మాయితో మాట్లాడాలా ఏదో సాకు కావాల ఈ సాకు హమ్ జం మానసఒళ్ళతో మాడ్ టనా మాన్సక్ ఈ సంవత్సరం ల్ల పడలే
అవును నిజం ఇది మాత్రం
మ్ చిట్టిల్ రాసు మా మాన్సకి నేన్
ఊ
చంటా అట్లాగె కో ఎడ్ని పె అలాంటి విమానం సీట్కి ఎనికి కుర్చోనుంట
ఇది అవును అసలికి ఎక్కడ ఏంది ఫేట్ మారిపోంది అసల్కి అమ్మాయిలు గుడా ఎంత వరకు ఎ మీక్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఏడ అంత బెడిసి కొట్టేసింది
ఉండ ఊరు మనిస్ తండ తలపొగరు
ఉమ్
అ అమ్మాయి ఎట్లా అంటె అ అమ్మాయి సేవ అయేదే చుస్తది ఇద్ధరిపక్ అమ్మయి ఉ ఇంకా నిజం రోష్ని ఒకేల మాన్స ఏ ఉండయమ్మా నేను ఎలాంట ఎవరి చూరు ఇప్పుడు ఎవరికు మాన్స్కి స్పే న్ని
నిజ కట్ జెయ్ కట్ జేయ్ కట్ జే కట్ జే కట్ జే కట్ జే